హలో హాయ్ హాయ్ ఆ వినిపిస్తుంది మే పిస్తుందా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నారు
ఆ ప్రజెంట్ ఇప్పుడే వర్క్ అయిపోయింది
ఉహు
మీరేం జే
తిన్నా అండి ఇప్పుడే
ఏం కర్రీ చెసారు ఈరోజు
ఈ రోజు గుత్తివంకాయ మసాలా ఏసీ చేశాను నాకు చాలా ఇష్టం
మీ మమ్మీ ప్రిపేర్ చేసారా మీ సిస్టర్ ఆ
లేదండి నేనే
హౌ వా వావ్ వాట్ ఎ గుడ్ నెస్ మీకు వస్తాయ వంటలు అసల్
వస్తాయి ఎందుకు రావు
అవునా గుడ్ గుడ్
వస్తాయాండి మీకు
హ్మ్ ఏదో అలా వస్తాయి పర్లేదు అందరూ తింటారు
ఆహా నేను మసాలా గుత్తి వంకాయ ట్రై చేసే చాలా బాగుంది అ అందరు నన్ను మెచ్చుకున్నారు మా మమ్మీ డాడీ కూడా
అవునా ఈరోజే ఫస్ట్ టైమ్ చేసారా
అంటే గు వేరే వేరే చేస్త తాను కానీ గుర్తి వంకాయ ఈరోజు చేశాను అన్నట్టు
అవునా ఇంట్లో అందరు తిన్నారా
తిన్నారండి
స్కూల్ కి వెళ్ళలేేవారు ఆఫీస్కి వెళ్ళేవారు
అవునండి వాళ్ళకి టిఫిన్ కట్టింది మా అమ్మ
అంత మార్నింగ్ చేసారా గ్రేటే
అ మార్నింగ్ చూసానండి వాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ కి తినాలి కదా మా అన్నయ్య ఆఫీస్ కి వెళ్తారు మా డాడీ డ్యూటీకి వెళ్తారు మా అక్క వాళ్ళు కాలేజ్కి వెళ్తారు ఏంటండి
మీ అన్నయ ఆఫీస్ తీసుకు కేళ్ళడా లంచ్ బాక్స్ కర్రీ అంత పొద్దున
అవును నేను ఈరోజు ఫై కేే లేసి చేశాను ఎందుకంటే శుక్రవారం కద దీపం బేట్టాలి
లో
మా అమ్మ గారు ఈ రోజు బెట్ ట్టలేదండి తనకి కాల్ చేతుల్ నోప్ ఒస్తున్నాయి అయితే లేవలేదు
అవునా
ఆ మసాలా వంకాయ అయితే చాలా బాగాయింది ఇది ఇప్పుడు నాకు ఒక మెమోరీ అన్నట్టే అన్నీ ఎసి ఇది దిన్ సులు మిక్సీ బట్టి గుత్తి వంకాయలన్ కోసి అందులో వేస్తే పేస్ట్ అబ్బా చాల బావుందండి
అవునా నేన్ కు ట్రై చేయాలి ఒకసారి చూడాలి మా వార్ క్ చాలా ఇష్టము మేము అద్ దే వంకాయ బట్ నాట్ మసాలా
అవున్
ఉమ్ ఓన్లీ ఫ్రై చేసాము బావుంది టేస్టీ కే లేత లేతగుంటే చాలా బావుంటయ్ ఇంత పల్లెటూరు వాళ్ తీస్కొస్తార్ కదా
అవును
కని ఇప్పుడు ఎండ బాగా కొతున్నాయి కదా అసలు ఈ వాతారంకీ ఆ ఎండల్ వల్ల వాళ్ళు ఇట్లా వళ్లి పోతున్నాయి మొత్తం వెజిటేబుల్స్ గానీ కొత్మీర్ అయితే అసల్ ఉండడమే లేదు అసల్
అందుకేనే అలాంటి చిన్న చిన్న అవి ఉంటాయి కదండి పూర్దినా, కోత్మీర, మెంతి ఇవి మేము ఇంట్ ట్లో కుండీలో నాటుకున్నాము
అవునా అద్ అది బెస్ట్ ప్లాన్ అండి అసల్ కాకపోతే మాకడ కోతులు బెడదా ఉంటది ఇల నార్మల్గాయితే ఎం కాదు టొమాటోస్ అవేన్నైనా తేయాలని ఇంట్రెస్ట్ ఉంటద్ బాగా ఇష్టం తోనే కోతురి బెడద చాలా ఉంట అన్ని పీకి తినేస్తా ఆల్గడ్డ ఎశేష అంక టమోటో అవి ఉంటా కదా ఓన్లీ కూర చెట్లు మాత్ త్రం ఎం కావు ఇలా మనం తినేటివిగాని ఉంటాయి కదా వెజిటేబుల్సు కర్రీ లీవ్సు అలాంటివి అవ్ అస్సల్ ఉంచనే ఉంచవ్ అసల్
ఈ వాతావరణము మన అడవులు నరికివేయడం వల్ల వాటి ఇల్లు లు వాటి నివాస ప్రాంతాల్ లేక అవి మన నివాస ప్రాంతాల్లోకి వస్త
అవును అండి నిజమే కరెక్టే కానీ ఏం చేస్తారు అప్పుడు అందరు ఇల్లు కట్టుకుంటున్నారంటే అన్నిన్ తెగ నరికేస్తున్నారు ఇల్లులగా అడువు తగ్గుతున్నాయి మన తగుతోందరగ చెట్లను పెంచాలి ప్రగతికి మ్
రలతోక్ మనం మన అవసరం కోసం వాటిని లే కయట్లేదు చెట్లు అన్నరికి ఇల్లులు ఇ కన్ని కట్టుకుంటున్నాము ఇప్పుడు వాళ్ళు ఏం చేస్ మన ఇంటి మీదకి వస్తాయి ఇది మాకు చిన్నప్పుడు సిక్స్త్ క్లాస్ లెసన్ లో ఉందండి
అవునా అవునాండి నెను కూడ విన్నటున్నా అదే ఉంది బాధ ఇప్పుడు ఇప్పుడు ఎన్నలు ఎండిపోతున్నాయసల్ చాలా ఫుల్లు
అసల్ వాటి తప్పు వాటి తప్పేం లేదు దండి మనము వాటి నివాస ప్రాంతాలు కారబ్ చేస్తున్నాం కాబట్టి అవి మన దగ్గరకు వస్
అట్లా కాకుండా మనము అడిగదనే పన్న చెట్లు పెంచుతే అవి సక్కగా అక్కన్నే మంచి కుసోన్ తినుకుంటూ ఉంటాయి ఇంట్లోగ్రావు ఏం రావు
అవునండి వాటితో భయమే ఉంది అసలు
అవి మనం పెడతాం మకి ఇష్టమే గాని మళ్ళ బెదిరిస్తాయి లోపలిక వస్తాయి దొబ్బుకుం ట మా డోర్ అయితే ఇట్లా అన్నా దగ్గర పెట్టుంటే ఇట్లా దబ్బుకొన్న లోపకొస్త డైరక్ట్ మెం షాక్ అయిపోతాం అసల్
మా బాబు పడుకోనిండే మొన్నయితే మేము బయట ఆ టున్నా అసలు డో డోర్ దగ్గరకు ఉంది కొంచం‌ ఇయ నిను నొ మా బాబు ముందు పడుకున్నారా కదా నేను ఏం చేద్దామని బయటకు వచ్చాను ఇట్లా అది ఎప్పుడువైందో పెద్దమనిషి మంచిగా దర్జాగా వస్తుంది ఇట్లా పులీ లాగా నడుసుకుండి డోర్ పెడా నే చూస్తే టే ఆ నేను షాక్ అయినా ఒకటిసారి ఎట్లా వస్తుందరా బాబు అనుకున్నా మళ్ళా ఇట్లా చూసింది ఇట్లా బెదిరిని చూసింది డో తీశేసరికి అది వెళ్ళిపోయింది ఇక చక్కగా వెళ్ళి
అవునా మీరు భయపడలేదా ఇంట్లో ఒకరే ఉన్నారు అప్పుడు మీ అంకుల్ లేరా
అంకులా మా హస్బెండ్ ఉన్నారు అనే వేరే రూమ్ లో ఉన్నారు అర్థమయిందా అయనా ఉమ్ మీరేం చేస్తున్నారండి ఇప్పుడు మీ ఇంట్ల ఎవరెవరు ఉంటారు హలో మీ వాయిస్ ఇన్పి చడం లేదు తర్వాత నవ్వుదువు కానీ
నేను ఇంతకు ముందు ఇంతకు ముందు చెప్పాను కదా అండి మా అన్నయ్య ఆఫీస్ కెళ్ళిరు డాడీ డ్యోటికిళ్ళిరు అక్క కూడా కాలేజ్ కి వెళ్ళింది
మన ఏంట్ల అని నువ్వు ఏం చేస్తున్నడి ఇప్పుడు మీరువ్వాల లీవ్ తీసుకున్నారా
లేదండి నాది కాలేజ్ అయిపోయింది
మరి ఏమనా ప్రిపేర్ అవుతున్నార లేదా
అవునండి అట్లేం లేదు ఇప్పుడు ఎండ ఎట్లా ఉన్నాయండి మీ వైపు
ఆ ఫుల్ పడుతాయి ఇప్పుడే మార్చి లోనే ఇంతుంటే ఏప్రిల్ మేలో అయితే అబ్బో భరించలేమండి ఉంది తర్వాత వర్షాలుంటే వర్షాలు వర్షాలు రా బాబు వర్షాలుంటే ఓహో పడుతనే ఉండే మొన్నటి వరకు సలి లేదు సర్లేదని ఫుల్ సలి కొట్టింది ఇప్పుడు ఎండలు ఎండలు అంటే ఇంకెంత ఎండ పడతాయో ఎంత నలిగిపోవాలొ
అందుకే బయటికి వెళ్ళొద్దండి దానికి తగినట్టు ఇప్పుడు ఎండలు ఎంత ఉంటే దానికి తగినట్టు మన పుదీన జ్యూస్ తాగాలి
అవును మీ తాగారండి ఎప్పుడన్నా చాలా బాగుంటది అసలు ఎప్పుడనా ట్రై చేశారా
మొన్న ప్రిపేర్ చేసినాము మేము మా అన్నయ్య కలిసి వాటి పుదీనానే ఫస్ట్ మిక్సీ పడతాం అందులో ఆ అల్లం వయ్యాలి చక్కర వేసి మిక్సీ బట్టి నంక పేస్ట్ అయితది కదా దాన్ని ఇంక జల్లడు పట్టాలి జల్లడు బట్టి వా
జల్లడా వాడదా పిండి ఎమన్న జల్లాడ వాట్టడానికి దాన్ని స్టెలర్ లో స్ట్రెయిన్ చేయాలి ఇట్లా జాలిగా ఉంటది న జల్లెడా అనరండి
అండి
కాదండి దాన్ని జాలి గంట అంటారు జల్లడా అంటే వేరే జాలి అంట
అదే చఛాయ్ది మనం కాఫీ చేసేటప్పుడు ఉంటది కదా అందులో బట్టిన అనుకోండి పేస్ట్ వేర అవుతుది ఓకే అండి మేమయితే దీని తోనే చేస్తాం ని అట్లా చేసినప్పుడు పైన అది పైననే పే ఇ ఉంటది కింద ఇప్పుడు వచ్చినాక వాటర్ లో చల్ల కలుపుకొని తగుతది మైండ్ రిలాక్స్ అడ్ రిఫ్రెష్ అవుతదండి చాలా బాగా వర్క్ అయితుంది
ఇంద్రాకి చాలా బాగుంటది కొత్తిమీర జ్యూస్ కూడా ట్రై చేయండి ఒకసారి మీ అన్నయ్యకి ఇవ్యండి మీ అన్నయ్య తాగుతాడు కావచ్చు ఆ
కోతి మీరు కోత్ మీరు వస్తుదేమో అండి
కొత్తిమీరు కొత్తిమీలెక్క కాకుండా మెంతి లెక్క వస్తాద
అట్లా కాదు కాని అంటే దాని ఆ టేస్ట్ ఫ్లేవర్ బాగుంటదా అంటున్నా
ఓకే అండి మీరు ఎక్కువ ఏ ఫ్రూట్స్ తింటారు ఏం ఇష్టం మీకు
అ నాకు వాటర్ మిలాన్ ఇష్టం అండి ఎందుకంటే సమ్మర్ లో అదే స్పెషల్ మ మ్యాంగో వాటర్ మిలాన్ ఎందుకంటే వాటర్ మిలాన్ లో ఎక్కువ పర్సెంట్ అంటే మనకు వాటరే ఉంటది
నేను ఎందుకు ఇష్టమని అన్న పర్సంటేజ్ నేను ఏమింది అనలే
ఎందుకి ఇష్టం అంటే అందులో వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటది ఎండాకాలంలోకి మంచిది కాబట్టి ఆ టేస్ట్ కూడా నాకు ఇష్టం కాబట్టి ఇష్టం
జ్యూస్ చేస్తార ఎప్పుడనా మీరు దాన్ని
లేదండి ముక్కలు కట్ చేసి తింటాం
జ్యూస్ కూడా చాలా బాగుంటది దాంట్ల పుదీనా వేయలి కొంచెం కొత్తిమీర వయ్యాలా ఉమ్ ఆ సోంప్ వేయాలా ఐస్ క్యూబ్స్ వేయాలా షుగర్ వేయాలి హనీ వయ్యాలి అతే బ్రౌన్ బ్రౌన్ షుగర్ అన్నా జార్జరీ అన్నా బెల్లం అన్నా వేసేసి చేస్తే హైలైట్ ఉంటది
మీరు ఆ ఇది ఆరోగ్యమే మహా భాగ్యం మన ఎపిసోడ్ చూస్తారం అండి మంతెన సత్యనారాయణ గారు
లేదండి లేదండి చూసేవాళ్ళరు ఓకప్పుడు ఇప్పుడు చూడం లే ప్రజెంట్ బిజీ వల్ల
ఎపిసోడ్ చూస్తే అందులో వాటర్ మిలాన్ కి ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా వాటర్ మిల్ అన అని ఉంటే ఆ వాటర్ మిల్ కి మీద మనం కొందరు ఏం చేస్త రంటే చక్కెర వేసుకొని తింటారు కొందరు ఉప్పు వేసుకొని తింటారు అట్లా ఇప్పుడు వాళ్ళకు చక్కర వేసుకని తింటే ఆ షుగర్ పర్సంటేజ్ ఎక్కువ అవుతుందంట అదే ఉప్పు వేస్కొ ఇం అంటే మన జీర్ణాశయము ఎక్కువ జీర్ణం కాదంట అంత బాగా మంచిది కాదంట ఎట్లా మనం ఫ్రూట్ ని కోసినాము అట్లనే డైరెక్స్ తింటే మంచిది అని నేను విన్నానండి
కట్ అయి పాటు ఒక కొటి చప్పకుంటే ఒకటి తీయకుంటే పర్లే తినేయొచ్చు చెప్ప కూడా అంతేస్ట్ మార్చక మ పడయలేం కదా అంత అంత
పడే టేస్ట్ ఎట్లా ఉన్నా అట్లా కాదండి అది ప్రకృతి ఇచ్చిన ఫలము అది ఎ
అదేనండి ఫలం డైరెక్ట్ గా మనం కోసి తింట తీయకుండా స్వీట్ ఉంటంది అది వాళ్ళు ఎన్నో రోజు స్టోర్ చేసి మన మనం తెచ్చుకొని మనం ఎన్నో రోజు స్టోర్ ఉప్పు వేసుకొని తింటే అది మొత్తం దాంట్లో క్యాలరీస్ ఉండవు ఏమి ఉండవు ఉప్పు ఏమి అతి ఉండ ఉండ అతిరి కూడా వెస్ట్
అందుకేనే కొనేటప్పుడే మంచిగాది ఫ్రెష్ అది చూస్ చేసుకొని కొనాలే
అ
అలా అండి నేను అనేది
ఓకే అండి ఓకే థ్యాంక్ ఫర్ గుడ్ ఇన్ఫర్మేషన్
ఓకే అండి బాయ్
బాయ్